హ హా హాయ్
బాగున్నారా?
బాగున్నం మీరు?
బాగున్నాము. తిన్నారా?
మీరు తిన్నారా?
తిన్నామండి ఏం తిన్నారు?
మ్ ఈరోజు పప్పు, అన్నం చేసాము.
ఓకే పాప బాగుందా?
బాగుందండి, మీరేం చేస్తారు
ఏం లేదండి కాల్ మాట్లాడుతున్నాం మీతో
ఉమ్
మేం చేస్త ఉన్నారు
ఇప్పుడే పాపను పడుకోబెట్టానండి
ఓకే
జస్ట్ ఫోన్ చూస్తా ఉన్న
ఆ
ఇంకేమండి విశేష ఆ చేసామండి ఇప్పుడే
ఉమ్ ఏం తిన్నారు మ పొద్దున మార్నింగ్
అన్నం పప్పు చింతొక్కు
ఓకే
మీరు మీరేం తిన్నారు
మేమ్ పొంగల్ తిన్నాను
ఉమ్
వంట అయిందా మధ్యాహ్నంకి
ఇంకా లేదండి టువల్వ్ కి స్టార్ట్ చేయాలి
ఎ
మీరు పిల్లల క్ క్యారీ కట్టించినార
లేదండి
ఏమి ఇంకా పాప అంగన్వాడీ అవునా ఇంకేమండి విశేషా ఆ పడుకుందండి ఇప్పుడే.
ఒకే
పాపం పడుకోబెట్టేసి కాల్ చేస్తు
ఒకే
తుంది కదా అందుకె ఒడియాలు ఎస్తన్నాం మేము
ఆ పండక్
ఆ మీరేం వేయట్లేదా మిమండి ఏ చేయట్లేద
లేదు మీరు హెల్ప్ తీసుకుంటున్నారా మీరు ఒకరే చేస్తున్నారా
హెల్ వేరేవాళ్లు చేస్తాంటే హెల్ప్ చేస్తానా హా
మీరు పెట్టుకోలేదా సపరేట్‌గా
ఏంటివీ
ఓడియాలు
లేదు ఇంట్లో వదినమ్మా వేస్థాంది
అ ఆ
ఆమె ఒక్కతే చేస్తాంటే హెల్ప్ చేస్తాన్న
అంతే అవ్నా
ఇంకేమండి, ఇంకేం చేస్తున్నారు
ఒకరు వడియాలు వోస్తున్నారు, ఇంకో వదిన టమోటాలు అమ్మ వాళ్లు పనికెళ్లారు హా, ఉ మనం పిల్లలను పట్టుకోవడమా
ఆ ఆ పండక్కి ఊరేల్తారండి మీరు
ఆ ఊరుకొచ్చమండి పండక్కి అమ్మమ్మవాల్లూరు
ఆ
ఇంకా జస్ట్ సండే వచ్చిన
ఆ మళ్లి ఎప్పుడు రిటన్ వెళ్ళేది
చూడాలి పండగైపోయినక కొ రోజులుండి
ఆ
మీరు మీరు వెళ్ళట్లేదా
తామండి మళ్లీ వచ్చే మంగళవారము
కొన్రోజులు ఉండేసి వచ్చేస్తారా
అవును కొన్ని రోజులు ఊర్లో ఉండి తర్వాత వచ్చేస్తాము
ఉమ్ పాప్పడుకుందా మరి
ఊ పడుకుంది
ఆ అన్న ఆఫీస్కిళ్నారా లేదండి ప్పుడు
అవును
ఆ ఆ చేసుకున్నామండి
ఆ లేదన్నింక చేయల్ల
ఇంకా స్టార్ట్ చెయల్ల కదా హా ఇంకేంటి విశేషాలు ఫ్రెండ్స్ ఎవరు కాల్ చేేయలేదా
ఎవరు చేయలేదో మీకే చేస్తనా ఇప్పుడే మాట్లాడుతన నీతో
అవునా
ఆ
అమ్మా నాన్న అక్కడ అంతా బాగున్నారా అండి
ఊమ్ బాగున్నారు మీక్ కార్య ఓప్ ఓపెన్ అయిందా చూపిస్తాందా మొత్తము
ఆ ఓపెన్ అయింది
ఆ సరే
కొన్ని క్వశ్చన్స్ అడిగింది ఫిల్ చేశినాను
ఆ
ఉమ్ దాన్ పనులో ఉంటే నువ్వు కాల్ చేస్తివి
ఆహ
టైమ్స్
బాగున్నారా
ఆ బాగున్నారండి
అమ్మా ఏంచేస్తాంది బాగుందా
అమ్మ తోటకాడికెళ్ళింది ఉహ్
అ
అన్న లేడు ఇది ఆఫీస్ మని మీద వేరే ఊరికెళ్ళాడు
ఆ
ఉమ్
మీరు పాప వచ్చేసినరా అమ్మ వాళ్ళ ఇంటికీ
ఆ అవును అన్నయ్య లేడు కదా ఇంగ అక్కడ ఏం చేస్తామని.
ఆ
ఇక్కడికి వచ్చాము
మా
ఇంకేంమండి ఇంక్ ఎం చెప్పండి
చెప్పాల నువ్వే చేన్ల పాప్ ప్పు అన్నము
ఆ
ఉమ్ ఉమ్ ఇంగా సామాన్లు కడిగేదివుంది బట్టలు ఉతుకలా
పన్నెండు అయితాంది ఇంగా ఎప్పుడు వండుతారు
సాయంత్రం చేస్తాను పన్నెండుకి పన్నెండున్నరకు అట్లా వం ఇక స్టార్ట్ చేస్తాను
అవునులే హ్మ్ అన్ని ఒక్కరే ఉన్నారు కాబట్టి చూసుకోవాలి కద
హా చూసుకోలేంకా
ఈరోజు అన్నయ్య ఉన్నాడు కాబ్బట్టి పిల్లలను పట్టుకుంటాడు. మీ పని త్వరగా అయిపోది
ఇంట్లో తొందరగా అయిపోతుంది పనులన్నీ
డ్ర్
పాపకి ఎన్ని సంవత్సరాలు
ట్వంటి టూ మంత్స్ మా ఇంగా టూ ఇయర్స్లోకి పడాలే హలో హలో